హలో
ఎలా ఉన్నారు చెల్లి
బాగున్నా అక్క మీరు బాగున్నారా
హమ్ బాగున్నాండరా ఏం చేస్తున్నారు
ఏ ఏం లేదక్కా ఈడ సిటీలో ఉన్నా
అవునాఓకే ఏలా ఇంటికి ఎప్పుడు రా వెళ్ళేది నేను కూడా సిటీల్నే ఉండ
వెళ్ళాలక్క ఉగ్ ఆ ఉగాదికి ఎల్లాల అక్క
ఓ
ఎలా రాస్తున్నావ్ అక్క ఎక్స్ ఎగ్జామ్లు
ఆ ఎగ్జామ్స్ ఏంటో ఏమో రా అసలు ఎన్ని చదివినా ఏం చేసినా అంత వేస్ట్
పేపర్ బాగా డెప్ గీస్తుండు కటాఫ్లు ఎక్కువ ఇస్తుండు కదా మీ రెడ్డీస్ కి
మా గోరంగా మరీ ఘోరంగా ఇస్తున్నాడు రా
ఎస్టి వాళ్ళకు ఒక రూల్ మీకు ఒక రూల్ అయితుంది కదక్కా మీరు బాగా చదివినా అంతే ఉంది మీకు
కానీ అట్లే ఏం లేదురా ఊరికి ఎప్పుడు వెళ్తున్నావు
ఉగాదికి పోతానక్క మీ నువ్వు
తున్నారా నేను కూడా పోదాం అనుకుంటున్నారా
అవునాక్క ఊళ్ళో అయితే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అక్క తెలిసిన వాళ్ళు ఉంటారు మంచిగా మాట్లాడొచ్చు మంచిగా ఆప్యాయతలు ఉంటాయి అక్కడ మంచిగా ఉంటది
అవున్రా ఊర్లో ఉండి ఉండి ఇక్కడికి వచ్చినంక మొత్తం మారిపోయిందిరా
అవును ఈ సిటీస్ ఏంటో ఇది ఏంటో ఏం అర్ధం కావు ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో ఒక్కొక్కసారి తలుచుకుంటే ఇలాగ ఉంటదక్క
అదే కదన భ ఇంట్లో ఉంటే మంచి అమ్మ చేసి పెట్టిన వంట తినకుంటా ఇంట్లో పనులు చేసుకుంటా అవన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు ఇక్కడ ఏమి ఉండవు
ఒకే రూమ్ లో ఉంటున్నాం తింటున్నాం పడుకుంటున్నాం ఇదే అయితుంది లేదా చదువుతున్నాం ఎవరితో మాట్లాడడం ముందు ఉండదు ఏమి ఉండదు ఏదైనా బోరు కొట్టే ఫోన్ లో చూడడం ఇదే అయితుంది ఇక్కడ
అదే ఇంటి దగ్గరయితే ఎంత మంచిగా మంచిగా మాట్లాడడానికి ఇంత మంది ఉంటారు
ఆ చాలా బాగుంది ఆ అవునక్కా చాలా మిస్ అవుతున్నా ఊరిని అక్కడ పంట పొలాలు అవి ఇవి చూసి ఇక్కడ వచ్చి ఏ పొల్యూషన్ వీటికే అనారోగ్య పాలయితున్నాం అక్క చాలా
అవున్రా ఆరోగ్యం కూడా అసలు ఏం బాగుండట్లేదు ఇంత ముందు లాగా ఇంట్లో తిండి తిం
మాట్లాడరడి అక్క
ఇంట్లో తిండి తిని తిని ఇక్కడ తినలేక అస్సలు అసలు ఏం చైతన్ అయతలేదు
అవునక్క ఇక్కడ తిండిలో ఏం కలుపుతున్నారో ఏంటో ఏం అర్ధం అవుతలే ఉంటూ ఉంటూ మంచి ఉన్న హెల్త్ మొత్తం ఖరాబ్ అయితుంది
అవునరా అమ్మా ఎలాకి ఇంకా మన్ పీసి డి
పి సి ఓ డీ ప్రాబ్లెమ్ చాలా అక్క నేను కూడా కసి ఒడి ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తున్నాను అక్క
మరి గోరంగ రా హాస్టల్ ఫుడ్కి ఇంకెక్కువ అవుతుంది తెలుసా అది
అవునక్క
తగ్గించుకోవాలి కానీ ఎలా రా అసలు
ఏమోక్క ఎంటి పోదామంటే ఈ జాబులు రాట్టే ఏం రాట్టే ఈడే ఉండిపోవాల్సి వస్తుంది ఎంత చదివినా వేస్ట్ అయితుంది
అదే కదా బాధ ఇక్కడ ఉన్నదానికి ఇంట్లో ఉంటే మాత్రం ప్రశాంతంగా, ఇరుగు పురుగు వాళ్ళతోటి మాట్లాడుకుంటా, ఆ వాళ్ళ వాళ్ళ పిల్లలు మన ఇంటికి వచ్చి ఆడుకోవడం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకోవడం, వాళ్ళు చేసి పెట్టిన తినడం ఎంత బాగుంటంది. లు
అవునక్క మనోహలు ఉంటారు అక్కడ మాట్లాడడానికి చలా మంది ఉంటారు, ఎండాకాలం వస్తే చాలు చెట్టు కింద కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు అందరు మంచిగా ఉంటది వేప చెట్టు ఉంటాల మంచిగా ఆ
లలు వేసుకొని పోవొచ్చు
ఆ మంచిగా ఆడుకోవచ్చు
ద్దం
ఆ
మ్ బాగుంటది బాగుంటది కదా చెట్టు కొయ్యాల కట్టుకొని ఊగడం చెట్టు కింద కుసను అష్
ఆడగడం
నింక డాడీ అం అస్చమని కిరికీస్ అని
నీకు ఉప్పు ఆట తెలుసా అక్క ఉప్పు ఆట అంటారుగా చాలా బాగుంటది కదాక్క నలుగురు నలుగురు కట్టుకొని జండ కట్టుకొని అటు ఒక బ్యాచ్ ఇటు ఒక బ్యాచ్ వాళ్ళకి దొరకకుండా ఊరకాలి సూపర్ ఉంటందిక్క
అసలు బాగుంటయిార చిన్నప్పుడు ఆటలగే వేర ఇప్పుడు అందరు ఫోన్లని అవని ఇవని అవే చూసుకుంటుంటున్నారు
ఫోన్ మీద డిపెండెంట్ ఫోన్ ఎప్పటి నుంచి వచ్చినాయో అప్పటి నుంచి మనుషుల మీద మనుషులకు మనుషులకి గ్యాప్ చాలా పెరిగిపోయింది అక్క అసలు బంధాలు లేవు బంధుత్వాలు లేవు ఫోనే కావాల్సి వస్తుంది
అవున్రా మరీ ఘోరంగా తయారవుతున్నారు ఇంత ముందుకు మాట్లాడే అంటే నార్మల్ గా ఫోన్లలో కాకుండా మనం బయట మాట్లాడుకునేట వాళ్ళం ఇప్పుడు అందరు ఫోన్ లో వచ్చినాక మనం పిలిచినా వాళ్ళు వాళ్ళు కావట్లేదు
అవును అవునక్క ఇప్పుడు ఏదో పబ్జి అంట అ ఆ పబ్జీ లో మునిగి తెలుతున్నారు ఒక్కొక్కళ్లు ఆ పబ్జియే కావాలి అ మా నాన్నని ఎవ్వరు పట్టించుకోట్లేదక్క ఎందుకో
ఈ మరి ఇట్లయితే ఘోరం కష్టం రా
మన అమ్మ నాన్న వీళ్ళమో మంచిగా చదువు సరేమో అని వాళ్ళ మీద చాలా ఆశలు ఉంటది వీళ్ళేమో చదవకుండా పబ్జీలు ఆడి తెగించి ఏదేదో చెప్తారు మళ్ళీ అమ్మా నాన్నాలకి
అవును రా బాగా బాధ పెడుతున్నారు వాళ్ళని అసలు వీళ్ళు
ఎలా మారుతారు ఏంటో అక్క ఏం చెప్పాలో ఏంటో ఏం అర్థం కాదు
కష్టం అయితుందిరా మరి ఇట్లయితే కష్టం మరి ఇంత మరి నార్మల్గా ఉండాలి కానీ ఇగ అదే లోకమైనట్టు తిండి తినకుండా ధ్యానం చేయకుండా ఏం చేయకుండా నార్మల్ ఇంకా అదే
ఒక్కొక్కసారి నైట్ రేండింటి దాకా ఆడు బాగుంటారు మళ్ళీ పొద్దునే ఏమో పదింటికి కు పదకొండింటికి లేస్తారు
లేసి ఏం చేస్తారు మళ్ళీ ఇంట్లా ఆ లేసి ఏమన్న ఇంట్లో హెల్ప్ చేస్తార అంటే ఏంముండ
ఏం ఉండదు ఇంట్లో అమ్మా నాన్నకి హెల్త్ ఖరాబ్ అయినా సరే మీరే చేసుకొని మీరే చావండి గాని మేమైతే పనులు చెయ్యము అన్నట్టే తయారవుతున్నారు
మన మన జనరేషన్ కి వీళ్ళ జనరేషన్ కి చాలా
చాలా తేడా ఉంది అవును అక్క చాలా తేడా ఉంది అక్క ఎలా మారుతారో ఏంటో
ఆ మనం ఉన్నప్పుడే మనకంటే పెద్దోళ్ళు మంచిగా ఉండేటోళ్ళు అసలు పద్ధతి పా సాంప్రదాయం అన్ని మంచిగా మెయింటైన్ చేసేటోళ్లు రాను రాను మనం కొద్దిగా తగ్గించాం అంటే మన తర్వాత వచ్చినోళ్లు ఇంకా తగ్గిస్తారు
చాలా తగ్గిస్తారు అసలు మన సాంప్రదాయం ఉందా అన్నట్టుంటది అప్పుడు వచ్చే జనరేషన్ లో
పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇయడం రాదు నార్మల్ గా మాట్లాడం రాదు వాళ్ళ తోటి ఇలా అయితే ఎలా రా అసలు
ఏమో అక్క ఏం అర్ధం కాట్లే సొసైటీ ఎటు నుంచి ఎటు పోతుందో కూడా అర్థం అయితలే
మరీ రాను రాను ఇట్లనే ఉంటే ఆ పెద్ద చిన్నకి తేడా లేకుండా పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా అయిపోతారు అందరు
అస ముందు ముందు ఎట్ట తయారయితరో మనుషులను అసలు చంపేసేటట్టు తయారయితరేమో అప్పుడప్పుడు భయం అయితది అక్క నాకు
అవును వాళ్ళకొచ్చే కోపంలో వాళ్ళు ఏం చేస్తున్నరో కూడా వాళ్ళకే అర్ధం అయితలేదు.
కదక్కా ఎథిక్సు మర్చిపోతే ఏం చేస్తారో ఏంటో వాళ్ళకి తెలియదు కదా ఎథిక్స్ ఉండాలి పెద్దల మీద గౌరవం ఉండాలి ఒక మంచి ఉండాలి. అ ఇవేం లేకుండా తయారైతుంది
పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నరో వాళ్ళు రోజు చూస్తారు అయినా కూడా వీళ్ళు మార్
మారట్లే ఇంట్లో ఉండి కొందరు ఉంటరక్క ఇంట్లోనే ఉంటరు చదువుకోరు ఏం చేయరు రూమ్ లోనే పడుకుంటరు. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఏంటి కష్టపడుతున్నారా నా కోసం చేస్తున్నారా అలా ఏమి ఉండదు వాళ్ళు అప్పులు ఆ అన్ని చేసి ఇల్లు అన్ని కట్టిస్తరూ వీళ్ళేమో ఇంట్లోనే ఉండి వాళ్ళ కొంచం అక్కా ఏం చేయాల్సిన అవసరం లేదు కొంచెం బయటికెళ్ళి నానా నీతో నేను ఇంత ఉంటా కొంచెం సహాయం చేస్తా కొంచెం మాట చాలు గా అక్క
ఆ
క ఈ మధ్య నీ వల్లే నేను ఇంటా ఇ ఇంకా మీ వల్లే ఇట్ల తయారైనా తిరిగి పేరెంట్స్ నే అంటారు తెలుసా
ఇలా అయితే కష్టం రా వాళ్ళకి వాళ్ళకి తెలిసి రావాలి కానీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు?
ఎప్పుడు తెలుసుకుంటరు అక్క మనం చెప్పలేము మనం చెప్పినా ఫస్ట్ నువ్వు సెటిలవ్వు తర్వాతే మాకు చెప్పు
ఆ మనం ఎంత కష్టపడుతున్నామో అల్ చూడరు కదరా
అవునక్కా
ఇలా అయితే మరి ఎలా రా వాళ్ళకి ఎప్పుడు తెలిసిసొస్తాది. వాళ్ళు ఎం మనం ఎంత కష్టపడుతున్నం మన కోసం మన మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి తెలిసి రావాలె కానీ అది ఎప్పుడు తెలుస్తది.
ఎప్పుడు తెలుస్తది ఏమిటో అక్కా వాళ్ళు మారాలనుకుంటా అక్క ఉంటూ ఉంటూ చూస్తే అలాగే అర్థమైతుది మారాలని ఏదో ఒకటి మనం చెప్పి ప్రయత్నిద్దాం అంటే ఏమీ ఉండదక్క విన్నట్టే ఉంటారు కానీ ఈ చోలి ఆచార సరేమో
ఆ అంతే మనం జెప్పినప్పు ఇప్పుడా చెప్తుంది ఆ చాల్లే ఇంకా జాలు చాలు ఇంకా జాలు ఇంతే మాట్లాడతది మా అంటారు ఇంతక్ మిం చే ఏం మాట్లాడరు వాళ్ళు వాళ్ళకి వాలై తెలుసు వాళ్ళకు వాళ్ళు తెలుసు కోవాలిగాని మనం ఏం చేయాలి చెప్పినా వేస్ట్ రా అంతే వాళ్ళకు వాళ్ళు తెలుస్ కోవాలి మనని చెప్పింది
వాళ్ళకు ఇప్పుడు అర్థం కాదక్క ఫ్యూచరు మన పేరెంట్స్ పేరెంట్స్ కొందరు సిచువేషన్లో వాళ్ళు ఉంటే. ఆ సిచ్యుయేషన్ వాళ్ళు ఫేస్ చేస్తేనే అప్పుడే అర్థంమవుత తేప్ప ఇప్పుడైతే ఏం అర్ధం కాదు అక్క
అది కూడాడా కరెక్టేరా
అవున అక్క వాళ్లకు వాళ్లు తెలిసి రావాలి, మానా పేరెంట్స్ ఏం చేస్తారంటే వీళ్ళు బాగుపడాలి చెయ్యాలని ముందు నుంచి మా లేక్క తయారవ్వద్దు. వీళ్ళు కూడా కొంచెం మంచిగా ఉండాలని చెప్తారు తప్ప ఈప్ ఉండు నువ్వు అలాగే ఉండరా పట్టించూ కోకుండా ఉంటే ఎంత తయారవుతారు వాళ్ళ లైఫ్ ఆగంమైతుది పేరెంట్స్ కాదు కదా అక్క. కొంచెమైనా ఆలోచించాలి
కానీ వీళ్లు వినాలి కదా ఇంగా మనం వీళ్ళ గురించి మాట్లాడుకోవడం మనది, అంటే అలా అనిపిస్తుంది ఇంగా ఎందుకులే ఇంగా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం గాని మంచి చదువుకోరా ఇంకా.
సరే అక్క నేనై మంచిగా చదువుకుంటా ఇంగ
సరే రా మరి
సరే బాయ అక్క
ఉ